ఆ హలో అండి బాగున్నారా
బాగున్నామ్ బాగున్నావా
ఉ బాగున్నాం మేము ఏం చేస్తున్నారు
ఖాళీగానే ఉన్న ప్రస్తుతానికయితే కొంచెం అయినాక పని ఉంటది కావచ్చు ఈఘ
ఉమ్ అంతేనా పెళ్లయిందా మీకు
ఆ అయింది ఇద్దరు బాబులు
అదే ఇక ఏ పెళ్ళయితే ప్రస్తుతానికి ఏదో ఒక పని ఉంటానే ఉంటది చేస్తూనే ఉండాలి
ఉమ్ అంతే కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంక ఎక్కువ
అవును పిల్లల అల్లరి ఇంకా అది భరించడం ఓ పెద్ద ప్రబ్లమ్ పిల్లల అలరికి వాళ్ళు మళ్ళీ కరెక్ట్ సమయానికి తినరు
అవును మళ్ళీ ఎట్లా తెలుసా ఎట్లా కొట్టుకుంట్ర ఇంకా వీళ్ళు ఇంకొక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటం అయితే మంచిగా ఉంటదంట వీళ్లు ఇద్దరు అబ్బాయిలు అయ్యేసరికి ఇట్లా కొట్టుకుంటారంటే అట్లా కొట్టు వాళ్ళు కొట్టుకునేది కాక నన్ను ఇంక ఊరియడం ఇంకా
అవునా కానీ అట్లా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండేదుంటే బాగుండు ఎందుకంటే వాళ్ళల్లరి వేరుఉంటది ఇంకా ఇప్పుడు మా ఇంట్లో కూడా అన్నయా నేను మా అల్లరి నేను ఆగిన మా అన్నయ్య ఊర్ కొడు
మరి నేను మా తమ్ముడు తెలిసా మా ఇంట్లో అయితే
ఇక మళ్ళీ మేము ఇద్దరం కొట్కోడం మేమిద్దరం కొట్టుకోవడంలో మళ్ళీ ఆ మమ్మీ పాపం చాలా అదాయితది ఆపలేక అసలు మీరు ఇద్దరు ఏందిరా ఇట్లా చిల్ళు ఏంది ఇట్లా కొట్టుకోవడం ఏంది అని మీ మమ్మీ చాలా అలిసిపోతుంది మమ్మల్ని నా ఆపల్లి అని అంటే
ఆహాహ అవును అట్లనే ఉంటది మరి నేను మా త ముడు కూడా తెలుసా మేము మేమంటే ఇగ మా తమ్ముడు మా అమమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఇక నేనైతే నేను అమ్మ దగ్గర ఉండేది ఇక మాకు కోట్టుకోవడం తిట్టుకోవడం అనేమి ఉండకపోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చినాక మాత్రం ఎప్పుడన్నా ఒకసారి అంతే ఎక్కువ శాతం అయితే కొట్టుకోవడం అనేది ఏమి ఉండదిగా
ఆహా
కొట్టుకున్నదే అయింది అనుకో మా తమ్ముడికి ఒక దెబ్బ పడదు నేను తప్పించుకునేదాన్ని
మనం బానే తప్పించుకుంటాం కానీ మనల్ని ఎతుకుంటూ వచ్చి మరీ కొడతారు
నేను అట్లా కాదు ఎట్లా తెలుసా నేను చెయ్యి పైకి ఇట్ల ఎత్తడంతోనే ఇక నేను ఒక్కటే సారి గట్టిగా ఏడ్చేసరి కేగా వాము ఇది నీట్లో ఏడుతుందని భయానికేమో అమ్మ అట్లే ఎనకనె చెలేనికి ఇవె
ఇంకా అది బావుంటది అసలు ఇట్లా కొట్టుకోవడం వల్ల చిన్నప్పుడు చిన్న మనసిచ్చి చిలిపి చిలిపి అల్లార్లు అని అంటారు అట్లా బలే అనిపిస్తంది
అవును మరి అప్పుడు ముచ్చట్ల అన్నీ ఇప్పుడు మంచి ఎప్పుడైన్నా కాల్ కలిసినప్పుడు ఎప్పుడు అన్ని మాట్లాడుకుంటా ఉంటాం నవ్వుకుంటా ఉంటాం ఇక
ఉమ్
ఇట్లా చేసేవి అట్లా చేసేవి మనం కూడా అనె ఇగ ఎవరైనా చిన్నపిల్లని చుస్తే ఇగ అవే గుర్ కొత్తా ఉంటాయి. ఉహు
పిల్లలు స్కూల్ కెళ్తున్నారా?
ఆ వెళ్తున్నారు రా
మ్ అదే మంచిగా చదివించండి. మంచిగా ఇప్పుడు చదివిస్తే వాళ్ళు ఆ ముందు ముందు మంచిగ చదువుకొని మంచిగ పై స్థాయిలో ఉంటారు.
అవునవును ఇక అ అందుకె గ్ కొంచెం ఈ ఇప్పుడు చదువుకుంటేనే గ్ పెద్దగా అయితే ఇప్పుడు వినకుంటే ఇగ పెద్దగా అయినంకా కూడా వినదని ఇగ అంతే. మనం చేసి వాళ్ళన్ చదివిపియడమే కాదు. మనం ఎట్లా ఎంత కష్టపడి వాళ్ళని చదివిపిత్తానం అసలు మనకి కష్టం విలువ ఏంటిది, అవన్నీ చెప్తాంది అది సమయం ఇంకా
ఉమ్ అంతే ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చిన్నప్పుడు చదువుకున్నాం అంటే మనా అమ్మ నాన్న వాళ్ళ కష్టం ఇంత చూసి మనం ఈ స్థాయిలో ఉన్నాం.
మ్
చాలా వాళ్ళయితే చానా కష్టపడి మన మీ చదివించ్ చ్చి మనల్ని ఒక స్థాయిలో ఉంచాలి. అది ఇది అని చూస్తారు. చదువు వాల్ల చాలా లాభాలు ఉన్నాయి చదువు అని అంటేనే అసలు. మనకి చదువే అన్నం బెడతది ఈరోజుల్లో
అవును నిజంగానే మరి ఇగ కాద్ చదువుకున్న ఓళ్ళకే ఇగ అంటే మనం ఇట్లా చదువుకున్న వాళ్ళకంటే చదువుకొనోళ్ళకి కూడా బాధ ఎక్కువ. అబ్బో మేము చదువుకుంటే బావుండేది. మేము మా పని చేస్తాం, మీ పని చేయలేదు గదా. అలాగే
కనీ ఇప్పుడు ఈ ఆ అవును ఇప్పుడు కనీ సమాజంలో చదువుకొని వాళ్ళకి ఎట్లా అన అంటే అసలు విలువల్ లేకుండా అసలు వాళ్ళకు విలువే లేదు అన్నట్టు చూస్తున్నారు జనం.
మ్
చదువుకునోళ్లది ఒక ఎత్తు అయితే, చదువుకోన్నాళ్ళది ఒక ఎత్తు. చదువుకోనోలైతే ఇంకా చాలా బాధపడుతున్నారు.
అవును అట్లనే ఉన్నాను మరి ఇప్పుడు ఉండేది అంతే కదా మరి. ఏం కావలన్నా ఒకలు మీద ఆధారపడి ఉండాలి.
కోవడం వళ్ళ చనా ఆ టెక్నాలజీ అని అట్లా ఇట్లా పెద్ద పెద్ద ఆ ఏఐ అని ఇప్పుడు అసలు మనుషులతో పని లేకుండా వాటికి అవే ఏవో మిషన్ల అని అవి వాటితోనే అయితున్నాయి.
మ్
ఇంకా పోతుండె పోతుండె ఇంకా ఇక ఎక్కువ అయితది.
అవును
చానా మంచ అ ఇప్పుడున్న కాలంలో ఏ ఇట్ల బ్రతకాలి ఏంది అనేది జ్ఞానం అనేది పెరుగుతది.
అవును
మీది
దాన్ని విలువ తెలిసిన వాళ్ళకే తెలుతది ఉహు విలువ తెలివనోళ్ళకి ఇగ అ ంతేగా
ఉమ్ చదువు విలువ తెలిసినోళ్ళు బాగా కష్టపడి చదువుకొని ఒక స్థాయిలో ఉండాలి గాన్ని చూస్తారు
మస్తు ఎండలు కొడుతనైగా మీ దగ్గర
ఆ అవును చాలా ఎండలు అసలు ఇప్పుడు ఎండాకాలం ఒచ్ వచ్చేసరికి ఈ వాతావరణం అస్సులు బాలెదు. ఈ ఎండలకి ఒక్కొక్కరు కళ్లుదిరి కింద పడిపోవడము అట్లా అయితున్నారు
కొంచెం మాకు పొద్దున్న మబ్బుల పట్టినట్టు అనిపించింది మళ్ళీ ఫుల్ ఎండు కొట్టి నేను రొట్ట చేయడానికి గ్య గ్యాస్ దగ్గర నిలబడితే చెమటలతోనే నాకు మొత్తం ఇగ పైనించి కింది ఇగ కారిపోతనే చెంమటలిగా
ఉం అంత ఎండ పడుతున్నా ఇంకా ముందు ముందు ఇం ఇది ఫస్ట్ అసలు ఎంద ఇంక ముందు ఏప్రిల్ వచ్చేది ఉంటే
అవును ఏప్రిల్ ఎట్లా గొడుతదో మే లో ఎట్లా గొడుతదో ఇగ
అది చానా పెద్ద ఎండాకాలం అన్నట్టు అప్పుడె అప్పుడసల్ ఉండలేం అబ్బా ఎందిరా ఇ ఎండా అనుకుంటాం
ఉమ్
ఈ ఎండతో తలనొప్పి బాగుంటది అ ఎండలో తిరగలేము ఏటు వెళ్ళలేము ఏదనా ఫంక్షన్ ఉన్న పోలేము సరిగ్గా తినలేము ఎట్ ఎళ్ళాలన్నా ఏండా అని భయపడతాము బయట్ కెళ్ళి తినాలన్నగాని రాత్రి పూట ఎల్లేశే తినాలి గని ఇంత మధ్యాహ్నం పూట అసలు ఎళ్ళి
ఉం అవును
ఇంకా పిల్లలకి ఒక్క పూట బళ్ళు ఉంటే నైట్ల దిఇంకా అది కష్టం
ఉం
ఇగ వాళ్ళొచ్చి ఒక పూట బల్ల వల్ల వాళ్ళు వచ్చి ఆడుకోవడమే అది చదువుకోరు ఆగమాగం తిరుగుతా ఉంటారు ఉమ్ ఏదో ఒకటి ఎ తింగరి పని చేస్తారు ఆ తింగారి ఉం అట్లా ఏదో ఒక పని వల్ల ఏదో ఒకటి ఇప్పడికీ వళ్ళు కాప్ వాళ్ళ కాస్కుంటా ఉండాలి ఏం చేస్తారో అనే భయంకి
అవును
కానీ చాలా కష్టం అండి
ఉమ్ మరేవ్వి ఇంకా తెలుసా పిల్లల్ని పట్టుకోవడం అంటే ఇంకా కష్టం ఎందుకంటే ఇగొ నిన్న ఏమైందంటే మా ఇంటి ఎనుక చెట్టుని మేము చింత చెట్టుని తీసేషీనం అయితే ఏమైంది దాని పైన ఎక్కి పైనించెల్లి కింద పడి దెబ్బ తాకించుకున్నాడు ఎత్ త్తగానం చూసుకున్న కూడా ఆఖరికి ఇగో అట్ల చేసిండు
అయ్యో కని పిల్లల్ని జాగ్రత్త ఒక కంటి కన పెట్టుకుంటుండండి ఎందుకంటే చానా ఇబ్బంది కదా ఏదో ఒకటి దెబ్బలు తాకించుకుంటారు మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ అమ్మ నేను స్కూల్ కి పోను పొద్దున అనేసి అని ఏడుస్తారు ఏదో ఒకటి తప్పించుకోవడానికి
ఆ
పిల్లలు ఎప్పుడు కానీ తప్పించుకోవడంలో ఫస్ట్ ఉన్న ఎందుకంటే చిన్నప్పుడు స్టేజ్ ఆ స్టేజ్ నుండి మనం కూడా ఒచ్చినోల్లమే కదా
మ్ అవును అట్లనే నిజం నాకు కూడా అట్లనే అనిపిత్త ఉంటది వీళ్ళని చూత్తే నాకే అట్లా అనిపిత్తది ఇగా
ఉమ్ మనం కూడా తప్పిచ్ కునే చిన్నప్పుడు జ్వరం రాగానే అమ్మ నాకు జ్వరం వచ్చింది నేను ఏళ్ళను బడికి అని చెప్పి తప్పించుకొని అలానే ఉండిపోయే వాళ్ళం
ఉమ్
కానీ చాలా కష్టం ఈ పిల్లలతోని చేయాలి అంటే
ఇగ ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కదా ఎండాకాలం కాబట్టికి
మరీ ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి ఆ పిల్లలు అటు ఇటు ఊర్లు అమ్మమ్మ వాళ్ళు ఇంటికెళ్దాము అట్లా ఇట్లా అనేషి ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు
అవును అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలే తొందర పోవాలే ఎందుకంటే హాలిడేస్ వచ్చినయి కాబట్టికి ఇగ అక్కడికి పోవా పోవలె ఆడ ఉండాలీ ఇగ అనీ ఒక వాళ్ళకే వాళ్ళకి కూడా జర సంతోషమే ఇగ
అదే ఇన్ని రోజులు బడికి పోయి పోయి పోయి బ్బా ఇన్ని రోజులు బడిలోనే ఉన్నాం కదా ఇప్పుడైనా కాస్త అలా బైటి ప్రపంచాన్ని అ ఎంజాయ్ చేద్దాము అన్నట్టు వాళ్ళకి కూడా ఉంటది
అవును
చిన్నప్పుడు మనం కూడా అనుకునేది కదా జబ్ స్కూలంటేనే జైలుగు అన్నట్టు ఉండేది
అవును ఎప్పుడు సెలవు ఒత్తద ఆహా అసలు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండాల అదేయా అట్లా ఉండేది
అవును కాని అంత గోరం ఉండోద్ ఎప్పుడో ఒకసారి వాళ్ళు పాపం పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సెలవులు ఇస్తా ఉండాలే అమ్మ నాన్నలు కూడా
ఇగ అదే ఇగ
గుండా ఎగొడితే ఒకటి రెండు రోజులు క్షమించాలి కానీ మూడో రోజు పంపియాలి
అంటే మరి ఇప్పుడు పిల్లలే ట్లున్నారు ఒకటి రెండు రోజులు ఇంటికాడ ఉంటే ఇంకా ఇంకా రెండు మూడు రోజులు ఉండాలి ఉంటే బాగుండేదేమో ఎప్పుడు మళ్ళ జ్వరం వచ్చినప్పుడు ఉంచుతారు కాబట్టి టీకి మళ్ళీ కొంతమంది పిల్లల అయితే ఇప్పుడు జ్వరం వచ్చిందని ఉంచింది ఇంకో సారి కూడా జరం వచ్చిందని చెప్తే ఎట్లైనా ఇంటికాడ ఉంచుతది అన్న ఉద్దేశంతో ఉంటారు కొంతమంది
ఉమ్ అవునవును
చ్చుకోవడానికి ఏదో ఒక సాకు
హ కానీ చానా కష్టం
ఉహ్మ్
కానీ పిల్లలు ఉంటేనే ఇల్లుకి వెలుగు అన్నట్టు ఉంటది క
అవును మరి ఇగ పొద్దున వీళ్ళు బడిగిపోతారు కదా మళ్ళీ పోయిన పోయినంత సేపు హడావ్డి హడావ్డి మళ్ళా వచ్చేసరికి మళ్ మద్ ధ్యానం మొత్తం ఆబ్బ పొయిరా విల్లు అన్నట్టు అనిపితది మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ హడావీడిగా
ఎవరు లేనట్టుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటాది
ఆ
అందుకనే
ఉమ్
కానీ వాళ్ళు ఉంటేనే ఇంటికల ఎంతైనా ఆడుతూ పాడుతూ వాళ్ళు ఎదో కొట్టుకోవడంము ఏదో ఒక అల్లరి చేస్తా ఉంటారు
అవునవును ఉండి ఉండి ఊరికి పోతే కూడా అట్లనే అనిపి వస్తా ఉంటది అబ్బా అ పోయిరా అనిపిత్తది మనం ఒకవేళ అమ్మవాళ్ల ఇంటికి వోయ్ మళ్ళ వత్తే అప్పుడే పోతా రా వాళ్ళకి అనిపిత్తది
ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుంటారు
అవును ఇగ ఉండి కొన్ని రోజుల వరకు వాళ్ళకి కూడా అట్లే అనిపి బాగుండి ఇంకా రెండు రోజులుంటే బాగుండేది అప్పుడే పోయి రానని